హలో! హలో నమస్తే అండి గుడ్ ఈవెనింగ్ అండి. ఎలా ఉన్నారు బాగున్నారా టీ ఇంకా తాగలేదండి. ఒ ఒక వర్క్ ఉండింది అది చాలా టఫ్ అన్మాట. ఆ వర్క్ కంప్లీట్ చేస్కున్నా. చేతుల్ నొప్పెడుతున్నాయ్ మె మెడ నొప్పెడుతుంది. వాయిస్ కట్టవుతుందండి.
రాసే పనా ఏంటండది
ఆ రా టైప్ చేయాలి మొత్తం.
ఓకే సిస్టమ్ నేర్చుకున్నారా
మ్మ్ అలాంటిదే ఇంకా అండి టీలు, కాఫీలు, స్నాక్సు అయిపోయాయా?
ఫైకా ఉండ ఫైపైకే అవన్నీ మీ పనైపోయినట్టే నా ఇంట్లో పని
బట్టలు ప్యాకింగ్ జేసాను. ఐ మీన్ ప్యాకింగ్ చేయలేదండి మడత పెట్టి పెట్టా ఇం క అవి బ్రీస్ కేస్లో పెట్టాలి. తర్వాత ఫైవ్ థర్టీకిి యోగా క్లాస్ ఉంది పిల్లల్ని యోగా క్లాస్కి తీస్కు వెెళ్ళాలి. ఈ లోపు నేను ఇవి ప్యాకింగ్ చేస్ సి తర్వాత టీ తాగేసి కొన్ని గిన్నెలున్నాయ్ అవి కడిగేసి పిల్లల్ని రెడీ చేసి వాటర్ బాటిల్స్ పట్టుకొని బండిల మీద పిల్లల్ని యోగా క్లాస్లో డ్రాప్ చేసి నేనక్కడ ఒక వన్ అవర్ వాకింగ్ చేసి మళ్ళీ వాళ్ళన్ ఇంటికి తీస్కోన్ వస్తా.
మరి మీర్ చేయట్లేదా యోగా
యోగా నేను ఇంట్లో చేసుకుంటా అంటే ఎక్కు ఆస నాలు గుడ చేయను నాక్ గుడా బ్యాక్ పెయిన్ ఉంది. సో చిన్న చిన్న ఆసనాల్ ఏస్కుంటే ప్రాణాయామం అలాంటివి ఏస్కుంటా. మెడిటేషన్ చేస్తా ఎక్కుసేపు మెడిటేషన్ చేస్కుంటా. నా అట్ల మ్ మెడిటేషన్ చాలా సేఫ్ చేస్తా. నేన్ అలా ఉండిపోతా ఒక పదిహేన్ ఇరవై నిమిషాలు ఎవరన్న చూస్తే నిద్రపోయిందేమో అనుకుంటారు.
పోతరా అండి యోగ నిద్రా
మ్ యోగ నిద్రా అంటారు. ఇంక అట్లా చేస్తే అది ప్రశాంతంగ అన్పిస్తది మనం ఏదన లేజీగున్న లేజీనెస్ అంతా పోతది నెక్స్ట్ యాక్టివ్ అయిపోతం ఏదన్న వర్క్స్ ఉన్నా ఫాస్ట్ ఫాస్ట్గా ఫినిష్ చేసేస్కుంటాం.
మీరు బెడ్డీషట్లొ ఒక పాట్ట్ గుడ్ చేచ్చు మిరు టాల్ గూడ్యాక్టివేట్ జేస్కో
ఉమ్ మి వాయ్స్ కట్టవ్తుందండి.
నేన్ బానే ఉంది న ఫోనూ బానే దగ్గర్నే ఉంది.
తుంది ఇందాకడ్ దాక మాట కట్టవ్తూ వచ్చింది.
ఫోనుంగ మూత్ ఆల్రెడి నేన్ బెట్టుకున్నది బ్లూటూత్తే ఇగైనా ఫోన్ మూతి దగ్గర బెట్టుకోవాల్సొస్తుంద్
ఒకే ఆ విన్పిస్
మీరు బె మెడిట్ టేషన్ చేష్టప్పుడూ చక్రాలు గూడా యాక్ట్ ఆ
ఆ ఔను చక్రాల్యాక్టివేటవ్తయంటరు.
ఆ చక్రాల్యాక్టివేట్ జేస్కునే అ బీజక్షరాల్ గూడుంటయింట్లొ యమ్ రమ్ మిక్ తెల్సా ఐడియా ఉందవి
అహ్ ఐడియా లేదండి కాని విన్నాన్ నేను ఒక ఎదొ బుక్క్ లో చదివాను
ఎం రం లం వం హం జేషి ఒకే అక్షరాన్ని అట్లా చదువ్తా ఉంటె ఆ వైబ్రేషనొస్తద్ అవ్ అ వైబ్రేషన్ కి మనమేం జెయ్లంటె కళ్ళు మూస్కోని రొండు కళ్ళ దృష్టీ మన బొట్టు బెట్టుకున్ నుదురుంటది గదా అక్కడ దీస్కరావాల అక్కడ దీస్కొచ్చీ ఆమన్ ఆదేదైత్ అక్షరుందొ దాన్ జపిస్తూంటే బాడీలొ వైబ్రేషనొకటి స్టాటైతద్ అలా స్టాటైనప్పుడు పస్ట్ మూలాద్ దరచక్ర స్టాటైతది అక్కడ్నుంచి అక్కడ్నుంచి అంటె మనగ్ గత జన్మల్ల ఎయ్ ఏదైతె చక్రం వర్క్ చేషున్నామొ అది అంటె గతజన్మంటె దానిక్ ముందు దానిక్ ముందు దానిక్ ముందు అక్ క్కన్నుంచి మళ్ళ స్టాటైతది అంటె మీరూ ఏ అధిష్టాన చక్రం ద గ్గర్నో వెవినా అనాయక చక్రం దగ్గర్నో లేకుంటె మణిపూర్ణిక దగ్గరున్నరన్కోండి అక్కడ్నుంచి స్టాటైతది. అది అలాగే ఎలా అయింది ఎక్కనేన్ దెర్సంటె ఇందులొ కళ్ళు మూస్కున్నప్పుడు మనక్ కొన్ని రంగులు గన్పిస్తాయ్ ఒక్కో రా ఒక్కో షక్రానికి ఒక్కొక్క రంగుంటద్. అది చేసిన్నప్పుడ్ డూ మన బాడిల్లొ కొన్నీ మార్పులుంటయ్ కొన్ని కదలికలుంటయ్ దాన్ తగ్గ ఫుడ్డు వేరే ఉంటది. ఇ అవ్ చేషే కొద్ది మన్షిలో తన్ ధ్యానంలొ ఉన్నప్పుడు ఆటోమెట్ తనద్ లేకుండ తను ఒకరకమైన కేకలు అరుపులు పెడుతుంటాడ్. గతజన్మలొ మీరు ఏవేవైతె జన్మరాశిలు పొంది ఉన్నారొ వాడు సంబంచిన అరుపులన్నొస్తూ ఉంటయ్. అది చాలా బాగుంటద్ అదీ మీకు పదహార్ ను ముప్పైరొండు సంవత్సరాల్ బడ్త మొత్తం
అంటె నిదానంగా అలవాటవ్వాలి ఆ నిదానంగా అలవాటవ్వాలేమొ
ఆ నుంచి ముప్పై రొండు సంవత్సరాల్ బడ్తా అంటే సాధన రోజుకొచ్చి ఎనిమిది గంటల సాధనుండాలె అట్లా ఉంటది అంటే ఇప్పుడు అది స్ సాధువులు వాళ్ళందరికేందంటే ఆ సాధన ఇప్పుడు మీకు గత జన్మలో ఏంటి అని చెప్పేస్ సదువురు కొందరు సాధువులు ఏం చేస్తారంటే వాళ్ళు వికా నాడి దగ్గర పట్టుకొని చూస్తారు మన్ మనకు మన గత జన్మ ఏంటని తెలుస్తూ ఉంటది వినిపిస్తుంద అండి
వినిపిస్తుంది వినిపిస్
చాలా స్లోగా అయిపోయింది
ఆ రోజు కున్న
అహ
అంటే నేను బ్లూటూత్ పెట్టుకున్నా ఇప్పుడే
ఆహా
కొంచెం కష్టంగా ఉంది మాట్లాడానికని బ్లూటూత్ పెట్టుకున్న ఇప్పుడు ఓకేనా
మ్ ఆ ఓకే
ఆ అంటే బట్టలారేస్తు మాట్లాడుతున్న
అయ్యిపోయిందా బ
ఐదు పట్టి బకెట్లో ఏసి ఆఫ్టర్నూను కానీ మర్చిపోయా ఆరేయడం ఇప్పుడు గుర్తొచ్చింది
ఓ
మ డాడీ షిరిడీకేళ్తున్నారు మా హస్బెండ్ ఎల్లుండి షిరిడీ మా హుస్బండు వాళ్ళ ఫ్రెండ్స్
ఆహహహ ఎలా వెళ్తున్నాడ్ ట్రైనా బస్సా ఫ్లైటా
కార్ అండీ
ఆ కార్ తీసుకొని వెళ్ళిపోతున్నారా మహారాష్ట్ర కదా అది
అవును మహారాష్ట్ర
మ్ ఏమో ఈ మధ్య వివాదం ఒకటి నడుస్తుంది కదా సిరిడి సాయిబాబ్ కొని మనము ప్రేర్ చేయొద్దు నమ్మొద్దు అని చెప్పేసి హిందూ ముస్లిం అది
అంటారు కని ఇగ రోజు అలవాటు అయ్యిపోయింది ఎందుకు
మీ వాయస్ చాలా దూరంగోస్తుంది
అంటే మొక్కుంటే నాకు కూడా మంచిగా రిజల్ట్స్ బాగా వచ్చినాయి అనమాట కొన్నిసార్లు
ఆహా
ఫస్ట్ నుంచి వీళ్ళే అలవాటు చేసిర్రు ఇప్పుడు మొక్కొద్ధంటే ఇగ మన వల్ల ఏడై
అంటే అది ఎందుకట్లా వచ్చిందం టే ఏదైతే ఆ గుడికు సంబంధించిన హుండి ఆదాయం ఏదైతుందో అది ఆ గుడికి వాడట్లే మసీదికేళ్ళిపోతున్నాయి మసీద్కి వెళ్లిపోతున్నాయి అందులో పనిచేసె అర్చకులకు ఏం లే అక్షకులకేమో గవర్నమెంట్ జీతం ఇస్తుంటే అ వచ్చిన ఆదాయం అంతా ముస్లిం తీసుకోని వెల్ పోతున్న అపనంగా వెళ్తే వెళ్ళండి గానీ హుండీలో వేయకండి కావస్తే ఆ పురోహితులకియండి ఏమన్నా మీరు ఇయాలనుకుంటే కానుకలు కనీసం వాళ్ళ కుటుంబాలన్న బాగుపడుతయ్ బయట య కుల కైనా ఇయ్యండి అన్నట్టుకుంది ఎందుకంటే ఆ హండీలేస్తే వాళ్ళు తీసుకొని కానీ కనీసం వాళ్ళైనా పోరి ఏదైనా ఆ ఊరుకొ. కోసం ఆ వీధుల కోసం లేకుంటే వాళ్ళ మసీదు లో ఉన్న జనాలల్లో కోసం ఎవరికైనా పేదవాళ్ళ కోసం యూజ్ చేస్తున్నారాని. అంటే అది వేరు వాళ్ళు. దానికి కూడా వాడట్లేదు వాళ్ళా స్వార్థానికి వాడుకుంటున్నారు ఎట్లా ఉందంటే. అంటే దేవుని పేరు చెప్పేసి దయ్యాలు తిన్నట్టుంది.
అవును బాగా చెప్పారు. మా అక్క అయితే అసలు బాబా పేరు ఎత్తుతే. ఇగ మాకు కూడా కావాలి బాబా.
ఆహ్ ఇప్పుడు జనాల్లో భక్తి ఎక్కువై పో. భక్తి పెరిగే కొద్దీ మళ్ళీ ఇప్పుడు మళ్ళా ఎప్పట్లాగా మత ప్రచారాలు ఈ దేవుడు ఎక్. ఎక్కువ మా దేవుడు ఎక్కువ అని మళ్ళీ ఈ వివాదాలు పెరిగిపోతున్నాయి.
ఆహ్ అంతకుముందు నాకు అలవాటు చేసింది మా అక్కలే.
ఉమ్.
నేను ప్రెగ్నెంట్గా ఉంటే తీసుకుపోయింది గుడికి బాబా గుడి. తీసుకుపోయి ఆమెనే చపాతీలు చేసుకోచ్చింది.
మా చెల్లి మా మూడో అక్క కూడా ఈ సాయిబాబా పిచ్చోళ్లే మళ్ళ మా పిన్ని కుతురు కూడా సాయిబాబు పిచ్చొలే నేను అన్నాను సాయిబాబుని ఎక్కువ ఆరాధించకండి వాళ్ళని ఆరాధిస్తే వాళ్ళు. కొచ్చే పడు. చాలా బాగా చూసుకొని చాలా ఇబ్బందులు ఉంటాయి వాళ్ళ జీవితాలు చాలా కష్టాలు ఉంటాయి పేదరికం. ఉంటది దరిద్రాలు అన్నీ ఉంటాయని చెప్పి చెప్పేది. ఎందుకంటే ఇద్దరికి అయిపోయింది మా చెల్లెలు చెప్పినా తన్ను ఆ సాయిబాబను వదిలేసై శివుని. ఇట్టా సం పట్టుకోకు అని ఆయన నిడిచిట్టి ఆయన పెడితే కష్టాలు ఉంటాయని చెప్పేసి. అట్ల ఏం లే అట్లా అంటే మా మా సతీష్ ఉన్నాడు మా తమ్ముడు అతను. వాడి వైఫ్ కూడ సాయిబాబ భక్తురాలు మా సతీష్ అన్నకు మంచిదే వచ్చింది కదా మాళ్ళ ఆ పిల్లకి మంచి చార్జీలు ఉందంటే. ఏడనో వందలో ఒకటి జరిగిందిదాది మిగతావన్నీ తొంభై ఆహ్ తొంభై తొమ్మిది మొత్తం తప్పే జరుగుతున్నాయి మా. సోని మన సోనాక్కను చూషీనావు కదా మా శ్వేతక్కను చూసిన కద ఇప్పుడు నీదీ చూసినవ్ కదా. మీ ఆయన సంవత్సరం బాగున్నాడు. సంవత్సరం తర్వాత ఇంకా ఇప్పుడు క్లాసెస్ వస్తున్నాయి చెప్పిన మాటలు వినాలి మాదే అది అని. ఏవో వస్తుంటాయి ఎట్లైయినా కూడా ఈ సాయిబాబుతో కొంచెం కష్టం. కష్టాలు కష్టాలు ఎక్కువబెడతారు అని చెప్పి చెప్ప
పరీక్షలు ఎక్కువ పెడతారని చెప్పారు ఈ దెబ్బకు.
ఆహ్. ఏదైనా కూడా మనం ఓపిక ఉండాలే దాన్ని పరిష్కరించుకొనే మార్గం తెప్పుకోవాలి ఎ మార్సును ఉండాలి ఇప్పుడు ఏందంటే జనాలు కష్టాలు ఎక్కువ అయిపోయి మతాలు మారుస్తాం అవి తిర్చుకొని. ఎందులోనైనా మార్గాలు ఉంటాయి సలహాలు ఉంటాయి సూచనలు ఉంటాయి కాకపోతే. మనకు నొప్పి తెలవకుండా కష్టం తీరిపోవాలి
అవును.
ఉమ్ ఈ మార్గాన్ని అనుసరించేసి మతమార్పిడి అయితే ఆవు మన ఇంట్లో నుంచి ఒకడు. పరాయి మతంలోకేళ్ళిండంటే ఆహ్ వాడు మనకు శతువు అయిపోతన్నాడు ఇప్పుడున్న కాలానికి.
అవును మర్చిపోయా మనం ఈ టాపిక్ మాట్లాడొద్దు.
ఆహ్. ఎవరు ఏది అనుకున్న అది వేరు గాని. మరి మీరేళ్ళట్లేదా గుడికి.
ఓన్లీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను కదా ఇగ వీళ్ళు. జెన్స్ జెన్సే అనుకుంటున్నారు.
ఆహా మరి పిల్లలు మీరు తీసుకువెళ్తున్నారా
ఆ పిల్లలు నేనత ననుడుదలయ అసలు ఎప్పుడు ఎవ్వరున్నా ఎవ్వరు కాడు పిల్లలు ఉదయం మా అమ్మ కాడ మాత్రమే నాకు నమ్మకం
ఏమో ఈసారి పిల్లల స్కూల్ కూడా కొంచెం లేటుగానే ఓపెన్ చేస్తారు అన్నట్టు విన్నాను. ఏదో న్యూస్థాన్ లో ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉన్నా ఎండలు పొన్నయ్ అన్నారు
ఫస్ట్ మాకు ఫిఫ్త్ అన్నారు ఫిఫ్త్ అన్న తర్వా మళ్ళీ ఇప్పుడు ట్వెల్త్ అని మెసేజ్
ఎప్పుడైనా జూన్ పది పదిహేనే కదా ఎప్పుడైనా అంతే మన మన చిన్నతనం నుంచయినా అంతే
అంతే
ఆ జూన్ ఎప్పుడు వచ్చినా కూడా ఎవ్వరండి ఆ జూన్ పది తర్వాత కూడా ఎందుకంటే బుక్స్ రావాలి ఆ మల్ల డ్రస్సులు అందరికి అదే టైం కంటే అందరు కుట్టియాలి కదా డ్రస్సులు కూడా
అవునవును
ఎందుకంటే సంవత్సరం సంవత్సరం పిల్ల సైజ్ పడిపోతురు లాస్ట్ ఇయర్ వచ్చిన సైజ్ ఈ సంవత్సరం ఈ వరకు టైట్ అయింది పోతే కదా
అవును పిల్లలు పొడుగు అయితుంటారు లావ అయితుంటారు
ఆ ఇప్పుడున్న ఈ కల్తీ కాలానికి పిల్లలలకు అంత ఇలేదు
అవు
మళ్ళా బుక్స్ రావాలి నోట్బుక్స్ అంత వ్యాపారం అదంతా
అవును బ పెద్ద వ్యాపారమే మా పిల్లల బుక్స్కే ముప్పై ఆరు వేలు అయినాయండి ఇంగ చదివేది ఏమున్న
ఏ మరి ఫోన్ ఫోన్ వాళ్ళు ఏమన్నా నీ టెన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ కాదు ఒకటి
ఆ వాళ్ళకు కూడా అట్లనే ఉంది అవును
మళ్ళీ వాళ్ళ బుక్స్ ఇంతింతలా బుక్స్ మోసి పాపమ్ పిల్లలయితే అది అయిపోతున్నారు చిన్న వయసులో అలా తగు ఏమో చిన్నప్పుడు మన చింతనోళ్లకి ఇవన్నీ దేవబా ఇం ఇంతగానో సబ్జెక్టు ఇంతలాగా ఇంకా ఇది ఏం మేం ఏదో నడిచిపోయేది గడుస్తూ వెళ్ళిపోయేది
అవును ఇన్ని బుక్స్ లేవు ఇంత చదువులేదు ఆయన మనకు మంచి నాలెడ్జే ఉంది.
ఆ మళ్ళీ ఇప్పుడు ఈ ప్రైవేటీ ప్రైవేట్ టీకరణ ఎక్కువైపోయి ఎంతసేప్ వాళ్ళకేం బాధ లేదు పేరెంట్స్కే బాధ ఏమున్ వాళ్ళకు గవర్నమెంట్ తరఫున చేయమని ట్యాక్స్ ఇచ్చిన కూడా ఈ పిల్లల ఫీజులు పెంచేయడం తల్లిదండ్రుల మీదే ఇది చేయరు ఇప్పుడు అదే ఏంది కదా రేవంత్ రెడ్డి ఇక్కడ తెలంగాణలో ఏం చేశారంటే ప్రైవేట్ సు స్కూల్ల మీద ట్యాక్స్లు వేస్తున్నాడు ఇప్పుడు దాని ఏం చేస్తారు అందులో చదివించే తల్లిదండ్రులు మీద బారం వేస్తారు వాళ్ళకేం గొప్ప ఉంటది ఆ చాలా ఇదయితుంది అసలు పై మాటక అవన్నీ అవన్నీ పై మాటకి ఎవ్వ